ఆ హలో హలో ఆ బాగున్నారా
స హలో వదినా
హలో హలో
న వినిపిస్తుంది
ఆ వినిపిస్తుందా హలో ఆ చె పండి వదినా పిస్తుంది హలో ఆ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు
ఆ వి నందిన ఈప్పుటి ఇదాయం
తీటీదయిలా ఏమ్ కరీ చేసినవ్ ఇయాల
మీరేడుస్తున్నా
ఏం కర్రీ చేసినవ్
దా దోశ కట్ట టమోటా
సోరకాయ సోరకాయ హలో
ఇక్కడ అక్కడ అక్కడ ఏంటిక అప్పుడు వచ్చసావా
ఇంక ఇప్పుడు చేయలే ఇప్పుడే వచ్చినా చెయాలి వంట
ఆహా అవునా పాప వచ్చిందా
పాప ట్యూషన్ పోయింద వచ్చి
దోష పోయిందా కలిసిందానీకు కలవలేద ఎవరు అయ్య డ్రాప్ చేస చిన్న
ఆ ఆన్లైనే తీసుకొచ్చి డ్రాప్ చేసి
అవునా ఎట ఎలా ఉన్న పోూ
మీ ఇంటికెళ్లేన
ఎందుకు
మమ్మీకి హెల్త్ బాగాలేదని చూడ్డానికి వెళ్ళాను
అవునా ఏమయింది
మమ్మకి కిడ్నీల స్టోన్స్ వచ్చి ఆపరేషన్ అయింది వెళ్ళేసి వచ్చా
అవునా
క్రియేటింగ్ పెరిగింది క్రియేటింగ్ పెరిగింది
కే అది ఈ కిడ్నీ సమస్య సంబంధించింది కదా
ఆ అవును
నా ఇప్పుడు ఎలా ఉన్నారు
ఇప్పుడు పర్లేదు ఆపరేషన్ చేసినక పర్లేదు అప్పు రెండు మూడు రోజులలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవాలి
అవునా ఈయాళరేపు చాలా జాగ్రత్తగా ఉండాలి
మ్మ్
జాగ్రత్తగ తినాలి ఎం తిన్నా
షుగర్ లెవెల్స్ క్రియేటింగ్ ఎక్వ ఉంటే షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి
ఆ
దాని వల్ల కొంచెం సీరియస్ అయింది
ఆహా అవునా హాస్పిటల్ లో జాయిన్ చేసారా
ఆ జాయిన్ చేసి
ఎందుకు కిడ్నీ కిడ్నీ స్టోన్ చూన్నప్పుడు సిమ్టమ్స్ ఉంటాయి కదా
సిటమ్స్ ఏం తెలియలేదు తెలియలేదు మమ్మీకి ఏం తెలిలేదు
అవునా పెయిన్ ఉంటది అనంగా విన్నాను నేను హ
ఆ చిన్నగున్న పెయిన్ ఉంటంది కాని మమ్మీకి ఆ పెయిన్ రాలేదు ఇక
అయితే అయి అయితే నాకు ఒక బ్రదర్ ఒక తెలిసిన వాళ్ళు చెప్పారు కిడ్నీ స్టోను ఆ కదలికల వల్ల పెయిన్ ఉంటది మేబి ఆ స్టోన్ పెద్దగా ఉండడం వల్ల కదలలేక ఎలాంటి పెయిన్ రాలేదు కాకపో సిమ్టమ్స్ అంటూ ఉంట ఆహ్ అలాంటివి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా మీ అమ్మగారికి
ఏం లేవండి ఇది షుగర్ లెవెల్స్ ప తగ్గిపోవడము అలా దానివల్ల తెలిసిందిప్పుడ్
ఆహ్ అవునా షుగర్ లెవెల్స్ తంగిపోవడం వాన్థింగ్సు మోషన్స్ తో సిక్కవడం లాంటి అవునవునావు ఓకే ఓకే ఈ రోజు ఈ మధ్యలా అందరు కిడ్నీ స్టోన్స్ షుగర్స్ ఇవే అంటున్నారు క్యాన్సర్స్ ఇవ్వే అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం
అదే అదే అన్న అదే మొన్ననే వచ్చింది ఇంటికి మొన్ననే ఇంటికి వచ్చింది చూడ్డానికి వెళ్లేసి వచ్చిన నేను
అవునా వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్ టి ఏన్ తిన్న జాగ్రత్తగా తినాలి
ఉహ్ ఆహ్
ఈయలా రేపో సలికి ఘోరంగా ఉంటుంది అసలుకి వాతావరణమైన ఆహ్ సమాజమైన
ఉహ్ పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా
పర్లేదు బాగనే ఉన్నారు. వెదర్ చేంజ్ అయ్యే కొద్ద్దీ వాళ్ళ లో హెల్త్ హెల్త్ కూడా చేంజ్ అవుతూ ఉన్నది.
ఉహ్
ఆహ్ మొన్న ఎర్లీ మార్నింగ్ కొంచెం మంచు వచ్చినట్టు అని పిచ్చింది పిల్లలకు కూడా కోల్డ్ అయింది మళ్ళీ ఈ రోజు ఎండ బాగు గో ఎన్ని ఇప్పు కొంచెం సెట్ అయ్యిల్లు వాతావరణం లా చేంజే ఈ సారి వాతావరణం ఎల్ ఉంది అంటే అందరికీ దగ్గ్ గు నిమోనియా జలుబు అని అంటున్నారు
ఎవాలి
అవి కూడా తగ్గడానికి కి ఒక వన్ మంత్ పడుతుంది అంటున్నారు న జు దగ్గు అంటున్నారు మోనియా అంటున్నారు పిల్లల్లో అయితే హాస్పిటల్లో కేసెస్ చూడాలి
ఉ
మీకు మీకు గాని మీ పిల్లల గాని ఏమన్నా అలాంటివి దగ్గు నిమోనియా అలాంటివి ఏమన్నా ఉన్నాయా
ఏం లేదండి ఇప్పటి వరకు అయితే దగ్గు కొంచెం ఉంది
ఆ ఇప్పుడు కాదు ఆ పోయినా చలి కాలంలో
ఆ జ్వరము ఉంది జ్వరము కొంచెం దగ్గు
ఉహూ
ఉంది
ఎంత అయినా జ గ్రత్తగా ఉండాలి
మ్మ్ ఎప్పుడు వాతావరణం చలే తెలుస్తలేదు కొంచెం జాగ్రత్త
అవును వాతవరణం అసలకి ఎవరు అంచనా వేయ్యాలేం కపుల్
అప్పుడే ఎండ పెడు తుంది అప్పుడే చలి బెడి
అవును ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ నుంచి కొంచెం కొంచెం ఎండ తగ్గుతూ నైట్ ఎనిమిది నర తొమ్మిది ఇంటి వరకు కొంచెం గాలి చల్లగాలి టైపు వస్తుంది ఆ ఉను ఆ ఇప్పుడు ఎ లో అలర్ట్ ఉంది ఇక వన్ టూ డేస్ అయితే అయిపోద్ది తర్వాతకి మళ్ళా ఒక ఫైవ్ డేస్ వర్షాలు ఉన్నాయ అంటున్నారు అన్సీజనల్ రింగ్స్ అట అంటే ఆ సమయ సందర్భం లేకుండా పడే వర్షాలు ఉన్నాయ అన్నారు చూడాలి అందులో ఇంతవరకు వాస్త క్షణం ముందు
మ్మ్
ఇంకా మీ పాపెద్ద పాపకు స్నాక్స్ ఏం చేశారండి
స్నాక్స్ చేయలేదండి నేను వచ్చేసరికి నిమిషం అయితది ఆ అవును
కెలా ఉందండి
ఆ పర్లేదండి కాలికి పుండైంది కొంచెం తగ్గింది
ఆహా ఏమో మొన్న యాక్సిడెంట్ అయింది అన్నారు
ఆ కీ రోడ్ మీద ఆక్సిడెంట్ అయ్యి కింద పడిండ్ కింద పడ్డాడు బండి మీంచి
అవునా జాగ్రత్తగా ఉండాలి అంటే డ్రింక్ లో డ్రింక్ చేస్ అలనలేం
నార్మల్గానే అండి నార్మల్ గా మ్మ్
అవునా మ్మ్ హ్మ్ అందరూ ఎల్లా మ పెడుతున్నారు కదండి మీరు కూడా పెట్టేస్తే అయిపోవు కదా
మ్మ్ మాకు పెట్టాలి నిన్న మమ్మీ వాళ్ళు పెట్టిల్లు
మ్మ్ మ్మ్ ఇంకా ఇంకా ఏం చేస్ తున్నారండి మీరు ఆ మొన్న ఆమ్ ఆమ్ మిషిన్ కుట్టిచ్చుకున్నారట కదండి మిషిన్ దగ్గర డ్రెస్ కుట్టిచ్చుకున్నారట కదా ఏ లా కుదిరింది మంచి టుందా
నేను ఇచ్చి వచ్చానండి ఇంకా కుట్టలేదు నాక్ దీగద వాళ్ళది కుట్టారు వేరే వాళ్ళది కుట్టి కుట్టారు నాది కుట్టలేదు
పండుగ వరికి ఇస్తా అన్నార
ఆ ఆ పండుగ వరకు ఇస్తామన్నారు చూడాలండిక ఎట్లుంటదో
మ్మ్ మ్మ్
ఇప్పుడు ప్రజెంట్ పక్కన వాళ్ళు కుట్టిచ్చుకున్నార్ డేమో
ఆహా అవునా
మ్మ్ బానే ఉంది ఇద్దరు కుట్టిచ్చుకున్నారు వాళ్ళని చూసి నేను కుట్టిచ్చిన
మ్మ్ హ్మ్ పండే పడగ సీజన్ వస్తుంది కదండి అప్ప నుంచె రేడి వేస్తున్నారన్ని
అవునండి షాపింగ్ చేయాలి ఇంకా మళ్ళీ ఆప్పల్ చేయడం అవన్నీ ఉంటాయి కదా
ఆహా ఉగాది పండుగ కదండి
అవునండి
పాలి వంటలు హు పిండి వంటలు చెయాలి ఇల్లుదులు ప్పాలి తుడువాలి గిన్నెలన్ని సదురాలి క్లీన్ చేయాలి చాలా చాలా పని ఉం వరికి పండుగ నంటే
హు
హుమ్
ఊ మ్
ఇంకా ఏం చేస్తున్నారండి రోజు రోజు
రోజు ఇంట్లోనే ఉంటానండి ఇగ ఏం లేదు ఏం లేదని ఇంట్లోనే కాళీ అవీలేష్
అవునా ఇంట్లో పనే సరిపోత్ తుంది కదా మన ఆడవాళ్ళకి
అవునండి
వండడం పెట్టడం ఊకడం తూడవడం తోమడం ఇవే సార్
ఆ పిండడం వండడం పిల్లలక్ స్ నాస్న్క్స్ అవి ఇవి చేయడమే సరిపోతది అండి వాళ్ళు స్కూల్ నుండి రాగానే మళ్ళీ
రిసీవ్ చేసుకోవాలి వండాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పొద్దున సాయంత్రం స్నానాలు పోయ్యలి
ఆ స్నానాలు పని ఉంటాయి
మా పాపకి అయితే రాగానే స్నానం పోస్తాను నేను ఫస్ట్ మ చిన్న పాపకి ఎలా జియో వచ్చిన కంచి ఆ పాపక్కుడా డేటాలు పోసి రోజు స్నానం ప్ ప్పిస్తున్నాను
ఆ నేను కూడా పోపిస్తున్నానండి మా పాపకు కూడా ఎలర్జిలాగా వచ్చింది
ఉమ్ ఏంటో వాళ్ళ ఎలర్జీ అంటే దగ్గర దగ్దుర అవుతుందా ఎలా తుందండి
అక్కడ్ ఒకటి అక్కడోకటి అ తున్నండి ఆ గోకుతుంది ఆ బిటాలేసి కొంచెం పసుపు రుద్ది పోస్త అవునండి
ఆహ అవునా నేన్ కూడా పసుపుతో పోయాలి మ బట్టలు ఉన్నాయి మచ్చలు పోవడం కోసంమయినా బస్
ఆ పసుపురుర్ది కొంచెం తున్నంది తగ్గిపోతున్నయి
ఆహ అవునా నేనూ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు రోషన్ ఇచ్చారు అదే పెడుతున్నాను
అవునా అంది మేము తీసుకెళ్ళలే ఇక్కడ మా ఎక్కుతుంది అంతగాలేదండి ఇక్కడ
ఆ కనీ లోషన్ బెట్టర్ గానే తగ్గుతున్నాయి మళ్ళా వ స్తునె ఉన్నాయి్ అయితే టెస్ట్లు చేప్పించాము అది ఎలర్ జీ అంట అంతే ఎలర్జీ స్కిన్ ఎలర్జీ అన్నాడు ఉహు
అంటే ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదా ఇప్పుడు పిల్లలకి తీరు బతి ఒక్కరికి వస్తున్నాంగా
ఆ అదే వాతావరణం మార్పు వాతావరణం మారడం వల్ల అట్ట వస్తూ ఉన్నాయనమాట
అవున పాపకి మళ్ళీ వచ్చి ఇ బాగ మా పాపకి మళ్ళీ వచ్చినయి మొన్న వచ్చినాయి తగ్గినాయి మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు
పడి బ్లడ్ టెస్ట్ కిట్ల చేపించాను గానీ అన్ని రిపోర్ట్స్ నార్మల్గ వచ్చినాయి్ ఉమ్ కొంచం బ్లడ్ తక్కువ ఉంది అనేసి అన్నారు కొంచం ఒక వన్ పాయింట్ తక్కువ ఉంది
మీ పాప కిట్ల మ తొమ్ దద్దుర్ లాగ వస్తున్నాయ్ ము
ఆ జజ్జర్లా వచ్చి గొక్కుంటుంది బాగా
ఊ మా పాప కో ఆక్కడో దదు ఆ అక్కడ ఒక దద్దొస్తుంది
ఆ ఇమ కూడా కూడా అక్కడ అక్కడ దదుర్ లెక్క ఒచ్చి
ఊ ఉ
ఊ ఇంకా టెన్ మినిట్స్యిందిలే ఒదిన అ హలో